మ్ తిన్నావా
మ్ తిన్న అక్క నువ్వు తిన్నావా
లేదు
నువ్వు ఇలా ఫాస్టింగ్ అహ ఏది ఇక పొద్దున్న దోశ తంటే తినద్ తీనోడు అని చెప్పి ఏమన్నా అనుకున్నావా ఏది
లేదు
మరి ఎప్పుడు తింటావు
తింటా తింటా నువ్వు తినేసవా
తిన్నా తిన్నా తినే స్నానం చేసి తిని ఓ చిన్న
గ్రూప్ ఫైవ్ చేసినవా గ్రూప్
అదేందో పప్పంట అసలు అది అర్ధమే కాలేదు ఏం పప్పు నాకు
అ
ఆహా బాక్స్ ఒకక్కేమో ఎగ్ రైస్
అచ్చా ఈ రోజు బుధవారం
బేనే ఆ
ఆ
ఇంకేం సంగతులు వర్షం పడేలా ఉంది ఇక్కడ వాతావరణం మారింది
ఉహు ఆడ మేలు కాద్రే వర్షం ఫుల్ బాగాపడుతుంద
హుమ్
మాకు వర్షం లేదు ఏ లేదు ఎళ జట్ కట్టన్నా హౌస్
ఉమ్ సాయంత్రం ఐదింటి వరకు ఉంటున్నాయా అక్క?
ఏంద్ర ఎండల ఆ అంత వరకు ఉంటున్నాయ్ రా ప్చ్ అంటే ఐదున్నర ఎండ మాత్రం ఉంటది. ఎండ అంత అనిపియదు గాని ఫైవ్ థర్టీ వరకు ఉంటది.
అదేలే హుమ్ ఓ ఫార్టీ సెవెన్ ఉందా మా సైడ్ అయితే ఫార్టీ సెవెన్ ఉందంట
ఫార్టీ సెవెన్ పైనే ఉంటదేమొ మాకు తెలిట్లే
హుమ్
ఉహు
ఏంటి?
చెప్పాలే చెప్పాల ఏముంది బాక్స్ పెట్టేసుకొచ్చుకున్నావా మరి?
ఇప్పుడు నేను పోయినప్పుడే చేస్తుతుంది ఇంక లాస్ట్గా పోయేటప్పుడు తీసుకొని పోతే అయిపోతుందిందని ఇంక పోలే ఆడ బాక్స్ పెట్టొచ్చేసిన
ఆహ త్వరగా రెడి అవుతుందా?
హ్హ్ రెడీ అయింది రెడీ అయి ఇప్పుడే ఇప్పుడే ప క్కరు పోయింది.
స్కర్ట్ వేసుకునిందా?
ఆ
స్కర్ట్ స్కర్ట్
ఆ వేసుకుంది
ఉ
వేసుకుంది పబ్బకు పోయినట్టుందా అని అడిగింది. అవును సేమ్ అట్లనే ఉంది ఇంగా హైన్ బాగ్ వేసు కుంది లేవాల సేమ్ అట్లనే ఉందులే ఇంగ పోయిరా అక్కడికంటే నాకు ఇష్టం ఉండదు అంటుంది పాపం.
ఊహ్హ్
ఉ ఇంకేం సంగతి
చెప్పాలరి ఇప్పుడే మాట్లాడే ఆళ తో సిల్క్ హీరాతో
హ్హ్ అవునా నేను ఇలప్పుడు వరకు ఆడనే ఉండొచ్చున ఆడనే కూర్చొని తిని ఇటు వచ్చిన
ఆహా మాట్లాడింది నాతో కౌంట్లే కౌంట్ పోయింద అంత
అదే ఏదో అయింది డిస్కనెక్టింగ్ అది ఏదో వచ్చింది.
అదే తన్ని రాలేదంటా అది నెంబర్ నొక్కడానికి కూడా రాలేదంతా సర్లే మళ్ళీ చూ లే అని చెప్పా
అవునా ఉహూ అప్పుడు నేను ది పెట్టుకోవడానికి పోయినప్పుడు డిస్కనెక్టింగ్ వస్తుంది, అది ఏంది రావట్లేదు. అంటే సైడ్ కి స్విచ్ ఆఫ్ చేయన్న స్విచ్ ఆఫ్ చేయన అన్న మళ్ళీ మాట్లాడింది వేస్ట్ అయితే అన్న అన్నది.
ఉహు మైవ అటు నాలుగు కాల్ పోయాయి.
నాది ఒక్కటి పోయింది. ఒకటి ఆ రెండు ఒకటి పోయిందిలే ఉ ఎవరు మేమిద్దరం నా నా పక్కన బక్క అమ్మాయిను నా ఇద్దరి కరెక్ట్ అయినాయి ఆ రూమ్ లో పొట్టి అమ్మాయితో మాట్లాడితే పోయింది
ఆ రూమ్ లో పొట్టి అమ్మాయి అసలు మాట్లాడనే మాట
ఒకసారి మాట్ మాట్లాడింది ఆ మాట్లాడింది పోయింది ఉ ఇంకేమి సంగతులు అక్క
చెప్పాలి ఈ దోస తింటున్నా నేను దోస
ఏందక్క
దోస దోస తింటున్న
దోశ తింటన్నావా
ఈ ఎండల్లో దోశ తిని తిని పోతా నేను
వాటర్ అయితాయి ఫుల్ వాటర్ రావు ఇంకా వామ్థంగ్ అయిది
ఏం కాదు వాటర్ నేను మాములుగానే మంచిగానే తాత
ఉ
అలవాటు లేని వాళ్ళు తాగితే ఏమో తెలీదు ఇ మా ఇక్కడైయితే తగే ఇస్తా ఈజీగా అక్కడైతే నేను ఆ నీళ్లు కదా తాగలేను
ఉహు
నాకు మినరల్ వాటర్ అలవాట్టు
ఉహు
నార్మల్ మా ఊరు వాటర్ తాగుతా
ఉహు ఇంకేంటి సంగతులు అక్క
చెప్పాలి మేడంమ్ మీరే
తి తిరుపతి ఎప్పుడు పోయినవ్ అక్క నువ్వు లాస్ట్ టైమ్ ఇన్ని సార్ తిరుపతి దగ్గర అంట కదా మీకు దగ్గర ద్గర్నినేమో తిరుపతి ఆహా
ఆ కానీ మా దేవుడు కాదు ఆయన అంటే కులదైవం అంటారు కదా అలాగా ఆయన కాదనమాట అందుకని మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళాలలా ఆడికి
ఆహా
ఇక్కడ నుంచి కూడా త్రీ అవర్స్ పట్టిద్ది జ మాకు జర్నీ
ఉమ్మ్
కానీ ఎప్పుడు వెళ్ళల ఫస్ట్ టైము మా అన్న పెళ్లి అప్పుడు వెళ్ళాను అప్పుడు చిన్నపిల్ల నేను పైకి ఎలాలేదు పైకి ఇల్ కానీ దర్శనంకీ వెళ్ళలేదు పెళ్లి అక్కడే జరిగిందీ అనమాట
కళ్యాణం మండపంలో జరత
ఆ
నేను ఎప్పుడో స్కూల్లో లో ఉన్నప్పు ఇప్పుడు వోయినా మేము తిరుపతి రావాలంటే పెద్ద గగనం ఎన్నో ఒక నైట్ అంతా జర్నీ పడుతాయి. పోవడానికి ఒక రెండు రోజు రావడానికి ఒక రోజు అయితది. ఈ నుంచి బెంగళూరు ఇ ఇక్కడ నుంచి ఫైవ్ అవర్స్ ఏ అంటగా
సిక్స్ అవర్స్ పెట్టండి ఆ
మ్ ఉమ్
అదే మా ఒక త్రీ అవర్స్ అన్మాట
మ్ మీకు ఇంకా దగ్గర మంచిగా
ఆహ మేము వెళ్ళేటప్పుడు తిరుపతి దాటే రావాలి కదా కు
ఆహా మీకు తిరుపతి తగులుతదా?
ఆహ తిరుపతి నుంచే వస్తాం మేము
ఆహా
నిజమే
అ
అందు అప్పుడే ఇంకా అందుకే కదా మాకు ఫ్రీ కదా తిరుపతి నుంచి మాకు ఫ్రీ
ఆ ఇప్పుడు అది అది మీ కిందనే వచ్చిదిగా మీ డిస్టికెనా ఇప్పుడు మీరన్ ట్లో మీకు ఇప్పుడు మీకు డిస్టిక్ వైజ్ కదా ఫ్రీ
డిస్ట్రిక్ట్ వైజ్ కాదు ఏపి అంతా ఫ్రీయె
ఓకే ఉహు
అ
ఇంకే విశేషాలు? అక్కడనే కాణిపాకం కూడా దగ్గరనే అంట కదా కాణిపాకం
అది దగ్గర మనకి
అవునా
హ్మ్మ్
ఉహు
బెంగళూరు దగ్గరది
నేను ఇంకా తిరుపతి పక్కనే అంటే మేము అప్పుడు తిరుపతి వచ్చినప్పుడు అ కాణిపాకం అవి అవి కూడా దగ్గర అని చెప్పి అవి కూడా చూసుకొని రా అట్లా వచ్చేటోళ్ళం అన్నట్టు. ఎప్పుడో చిన్నప్పుడు పోయినా నేను స్కూల్ ఉన్నప్పుడు ఇప్పుడు వరు పోలేదు.
కె చిన్నక్కకి పెళ్ళయిన తర్వాత వెళ్ళాననమాట వాళ్ళకి వన్ ఇయర్ తర్వాత వెళ్ళినప్పుడు వెళ్ళాను కలిసి ఇంకొకసారి ఏంటంటే నడిచల్లెం
ఆహా ఈ స్టెప్స్ అలిపిరి
అక్కడ నుంచి వెళ్ళాం అనమాట నడుచుకొని అంతే టూ టైమ్సే మళ్ళీ ఆయన రాణచ్చుకోల నన్ను
అ మ్ హ్హ్ నేను అయితే మా అక్క వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత మొక్కుకున్నార అన్నట్టు పో వాలని చెప్పి ఆ పెళ్లి అయిపోయిన తర్వాత సిక్స్టీన్ డేస్ కి తర్వాతను ముందు పోయినారు అప్పుడు నేను
మళ్ళీ వెళ్తాను పాపకి హెయిర్ తీస్తారు ఆడే
ఉ ఆహా మ్ ఆ తే వాళ్ళు పోతుంటే నేనన్నా నేను అప్పుడు మొక్కుకున్నా అన్నట్టు నాకు ఏదైనా జాబ్ బస్తేనే ని తిరు బస్త వస్తా అని చే అప్పటికి నాకు రాలేదు రాకపోతే నేను రాను వస్తేనే త్తా అని చెప్పి బెట్ వేసిపోలే
ఉహు
పోవాల అక్క నేను ఊ పోదం బాగుంటది కానీ ఎంతైనా మంచిగా పీస్గా హూ సరే అక్క చెయక్క మళ్ళీ టూ మినిట్స్ తరువా చెయ్యి
ఉ ఉ
టూ మినిట్స్ వన్ మినిట్ ఓ
ఓకే మ్యామ్
బాయ్
బాయ్